నో
హలో బావున్నామండి మీరు బావున్నారా?
ఆ బాన్నాను తిన్నారా
ఇప్పడ
ఏం చేస్తా అ ఏం చేస్తా మరి
ఏం చెయట్లా అండి ఆదివారం అయిపోయింది కదా ఇంకా హడావిడి అంతా అయిపోయింది కదా మాములు ఉన్నాం కూర్చొని
చెల్లు అలా పెడుతుంటారా అండి
మా సైడ్ ఆ మా సైడ్ బాగా పచ్చళ్ళు పెడతారు అంటే ఇప్పుడు చింతకాయల సీజన్ వచ్చిందంటే చింతకాయ పచ్చడి పెడతారు
ఆ
తిరుగుతా ఉంటాయి కాబట్టి పచ్చిమిరయ అది పండమిరగాయలు వస్తే పండు మిరగాయలు పచ్చడి పెడతారు టమాటాలు వస్తె టమాటా పచ్చడి అని ఆ టా అది మామిడికాయలు వస్తే మామిడికాయలు పా పచ్చడని అల్లం దొరికి దొరికేటప్పుడు అంటే అల్లం ఎక్కువగా దొరికేటప్పుడు అల్లం రేట్ తక్కువగా ఉంటారు కదా
ఆ
అప్పుడు అల్లం పచ్చడి అని చెప్పేసి మునక్కాయలు మునక్కయ పచ్చడి చికెన్ పచ్చడి
బా మీ కళ్ళ బాగ పెడతారండి మాకు కళ అట్లా ఏం పెట్రూ పెడితే ఇది మామిడికాయ పచ్చడి ఆ లేదా ఇంకా చింతకాయ నిమ్మకాయ నిమ్మకాయ కూడా తక్కువ ఎక్కువ అంటే ఇదే చింత కాయను మామిడికాయ పెడుతుంటారండి
నిమ్మకాయలు ఇంకా ప్రతిసారి దొరుకుతా ఉంటాయి కాబట్టి అది ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రతిసారి ఉం ఉంటది ఏ పచ్చలున్నా ఉండకపోయినా ఆ నిమ్మకాయ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటది అంటే అది ఎప్పుడైనా నిమ్మకాయలు దొరుకుతానే ఉంటాయి కదా మనకి
అవును
అందుకని చెప్పేసి నిమ్మకాయ ఎప్పుడు పెట్టుకుంటానే ఉంటారు అంటే అయిపోయి కొంది అయిపోకుంది కొంచెం కొంచెం పెట్టుకు అందరు ఒక యాభై కాయలు ఒకసారి ఒక వంద కాయలు ఒకసారి
అవును
అట్లా
మా కల్లా అయితే ఇవి పచ్చళ్ళు అనేది తక్కువ అండి ఇప్పుడు వేరుసేనగా అవి పొడి తింటారు ఎక్కువ శనగి శనగిత్తనాల పొడి అని శనగ గింజల్దదు అది ఎక్కువ తింటారండి పచ్చలు తక్కువ పచ్చల్ మామిడికాయ ఇంగ అంతె చింతకాయదా రెండు తక్కు ఇంకేం తినరండి అంతా ఏమి కళ్ళ చేసే రకరకాలవన్నీ మా వాళ్ళ ల్ల అయితే రాను గుడరను
అంటే నీ సైడ్ ఆ చెనక్కాయలు పండిస్తారా చిన్ గింజిలా
పండిస్తామండి పండిస్తాము అది కాక అంటే ఇప్పుడు మనకి భూ ఆ భూమి ఉంటది కదా అది పాస్ బుక్ ఉంటది కదా దానికి అది తీసుకొని పోతే గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారండి సబ్సిడీలు ఇప్పుడు ఈ ఆ జూను జూలై ఆ జూ ఈ జూన్ ఈ మంత్ అన్నా లేకుంటే మళ్ళీ జులై లో అన్నా ఇస్తారండి వాళ్ళు అంటే ఒక బుక్కికీ నాలుగు సంచులు ఇస్తారు యాభై కేజీల ప్యాకెట్లు నాలుగు ఇస్తారండి
గింజలా
ఆ కాయలు ఇస్తారు శనగకాయలు అవి ఇప్పుడు ఏ అంటే కొంతమంది చేన్లలో వేస్తారులే మాకల్లా అప్పుడు అవి రుచ్చుకొని వేస్తారండి
ఉహు అంటే మీరు ఆ ఇప్పుడు మీరు ముందు ఇప్పుడు ముందుసారి పంట వేసుంటారు ఆ పంటలో కొన్ని గింజలు తీసి వేసు
అవుతది కానీ అంటే ఇప్పుడు మనం పండి చికా శనక్కయలు మంచిగా రావు కదా అంటే లోపల గింజలు చిన్నగా ఉంటాయి కొన్ని పెద్ద ఉంట పెద్ద ఉండనే వెయ్యలా
ఆ ఆ
మనము అంటే ఇప్పుడు పంట అయిపోయిన వెంటనే వేరే పంట అదే పంట వేస్త తాము ఓ రెండు నెలకి మూడు నెలకి అన్నట్టయితే తీసుకుంటారు కొంతమంది ఇంట్లో వాళ్ళ కాయలు బాగుంటాయి అంటే అవుట్ను లేదా అ కదా ఉంటే తీసుకుంటారు లేదా బాగలేవు అంటే రంటే ఇప్పుడు అంటే కొంతమంది బోర్లు లేని వాళ్ళు ఇప్పుడు వర్షాకాలానికి వస్తారు జూన్ లోన్నా జూలై ఎడింగ్ లోన్నా అప్పుడు చైలలో వెళ్ళినప్పుడు అంతా ఇట్లా గవర్నమెంట్ లో సబ్సిడీలో తీసుకొచ్చి అందరు ఒల్చుకుంటు ఉంటారు ఇప్పుడు వల్చుకొని వేస్తారుంటే
అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే విత్తనాలు కూడా అంటే అన్ని ఏవి కూడా చిన్నవిగా కాకుండా అంటే మంచివే ఇస్తారా శ్రేష్టమైనవి
అంటే వాళ్ళ దంట్లోనూ ఉంటాయి కొన్ని చిన్న చిన్నవే కానీ ఇప్పుడు యాభై కేజీల ప్యాకెట్ అనుకో మనం వోలిస్తే గాని తా ఇ ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు వస్తాయి వస్తాయ్ అండి చనిగిత్తనాలు ఇరవై చీర్లు అంటారు కేజీలు అంటారు ఇరవై రెండు ఇరవై మూడు
వాళ్ళు పైన తొక్కుతో సహా ఇస్తారు మీరు ఆ తొక్కు
ఆ వలుచుకోల ఆ మనం వలిచేసల అవి అప్పుడు ఇరవై రెండు కేజీలు అట్లు వస్తే దానిలో చిన్న గింజలు ఉంటాయి కదా
అవునవును
రెండు చీరలు మూడు చీరలు అట్లా వస్తాయవి కూడా
ఆహా ఇప్పుడు అవి పడేకుండా అవి కూడా ఒక సైడ్ కు పెడతారా అంటే
అవి అంటే చిన్న గింజలు అవి ఉంటాయి కదా అవి మనం ఇంటిక్ కైనా తీసుకోవచ్చు మనకి ఇప్పుడు చట్నీకి ఏమైనా కర్రీ కావాలంటే వంట చేసుకు లేదు లు అనేసి ఇప్పుడు ఆవులు కాని ఉంటాయి కదా ఈ అవి ఆడిస్తే కాని చనగచెక్క అనేసి వస్తదండి
ఆహా
ఆ అది రాగి అంటే రాగి పిండి ఉంటంది కదా ఆ కలర్ లో వస్తుంది ఆ చిన్న చి చేవులు వేయడానికి అది ఆడి మరి ఇంకొంతమంది మనం వంట చేసుకుంటానికి ఆయిల్ ఉంటది కదా
ఆ ఆ
ఆయిల్ తెచ్చుకుంటారు ఆడించుకొని అట్లా
ఆ అయితే మీరు మీరు పండించిన దాంతో మీరే నూనె చేస్త కోవచ్చు పొడులు చేసుకోవచ్చు మీరు ఇంట్లో వాడుకోవచ్చు
ఆ అన్నింటికి ఇప్పుడు చిత్రాన్నంలోకి వేస్తుంటాము ఆవేగి
అంటే మీరు ఎలా వేస్తారు మీరు ఇంట్లోకి వాడుకోవడానినికన లేదా బయటికి అమ్మటానికి కూడాన
అవి అంటే అవి మామూలుగానే పంటైనింగ్ మనకి ఇంటికి తీసుకుంటాము కావాల్సినన్నీ అంతే ఏ ఎంత మంది ఉన్నా ఎవరింట్లో అయినా ఓ మూట రెండు మూటలు తీసుకుంటారండి యా నూరు కేజీల అంతే ఇంక ఎక్కువ ఏమి తీసుకు ఎందుకంటే పెడతానే ఉంటారు ఇంకా సబ్సిడీలో ఇస్తారు కదా సంవత్సరానికి ఒకసారి ఇ వాడం కదా మనము అనేసి అందరూ ఇంకా ఉ ఉంగ మిగతాడువన్నీ అమ్మేస్తారు
అంటే ఇప్పుడు ఆ సబ్సిడీల్లో తీసుకుంటే వాళ్ళు డబ్బులు అడగరా
డబ్బలు క కట్టాలండి ఆడ ఎంత ఉంటది అంటే ప్యాకెట్ పద్నాలుగు వందలు పదమూడు వందలు ఉంటది ఒగో సంచి యాభై కేజీ సంచి అట్లా తెచ్చుకొని బయట బయట కొన్నా కాస్ట్ యే అండి కాకపోతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేటివి మంచి కాయలు అవి
ఆహా అంటే గవర్నమెంట్ కూడా ఇచ్చేది మీరు పండించినవే కదా గవర్నమెంట్ ఇచ్చేది మీ దగ్గర నుంచి
ఆ మా దగ్గర వెళ్ళంచ కానీ అవి వేరే ఉంటాయండి అవుట్ నువ్గన ఇప్పుడు మన దగ్గర ఆకుని మేము ఎట్లంటే మా సైడ్ బోర్ల కింద వేస్త బోర్ల కింద వేసినట్టు అయితేనే కదా మనకి ఇప్పుడు అందుబాటులో దొరికింది ది అంటే ముందు అది మేలో అట్లా పెరిగేస గారు ఇప్పుడు అమ్ముకోడానికి అనుకూలం అయితది మాగల్లా అంటే నల్ల మట్టి నేలల ఉంటయి టాయ్ కదా వాళ్లలో కాయలు వేరే ఉంటాయండి కొంచం చిన్నగాండయి లావు రావు ఎర్ర ఎర్రమటి నేలలో వచ్చే కాయలా ఉండవు ఈ నల్ల మట్టి లో ఉదు
ఓహో భూమిని బట్టి నేలని బట్టి కూడా ఉంటదా
చిన్నగా వస్తాయి కొంచం అట్లా అనేసి ఎక్కువగా చాలా మంది వరకు అంటే ఇప్పుడు మేమే ఉన్నాం అనుకో మేము మేలో అట్లా మాది పంట పోయింది వేరూశనగ వేసినమము అనుకో అవే ఉంటయనుకో అవే మంచి మంచి కాయలు తీసుకుంటాం మేమే
అంటే మీరు నల్లం రాయగడ్ నెలం ఇది
ఆ మా అంటే బోర్ల కింద మాకల్లా ఎక్కువ వేసే వాళ్ళంతా నల్ల మట్టినేలనే అంటే అంత నల్లగా ఉండ అంత ఎర్రగాన ఉ మధ్యా ఉంటయ్ అనుకో చాలా వర్షము నీళ్లు నిలబడిపోతాయి
అవును ఎర్ర మట్టితో పోల్చుకుంటే నల్ల మట్టి అనేది కొంచెం వ్యవసాయం కష్టమే
ఆ ఇప్పుడు ఎర్ర మట్టి నెలలో ఎంత వర్షం పడిన ఒక రోజుంత ఎండ వచ్చిందంటే ఆరిపోతది
ఆ ఆరిపోతుది పీలు చేస్తుది దాంట్లో సారం ఉంటది సత్తా ఉంటది మరి మీరు మీరు పొలాలకి సత్తవులు ఏమైన్నా వేస్తారా అంటే పంటలు బాగా ఆవడానికి ముందులు ఎవనా వాడతారా
ఆ అంటే అదే ఇప్పుడు పశువుల ఎరువు అలా వేస్తాము గోరేది ఇంకా అవి లేవు అంటే ఇంకా మామూలుగా యూరియా సెల్ఫ్ ఏంటూ అట్లా కొని తెచ్చుకుంటామ అండి అంగట్లో తెచ్చుకొని వేస్తారు
అంటే అందరు ఇంక మీ ఊర్లో ఏమేమి పంటలు పండిస్తారు ఉ
మా కలా ఆ మా కల్లా వచ్చేసి ఇది టమోటా పెడతారండి టమోటా మామలుగా రేషమ్ తెలుసా ఆ రేష్ము ఆ తెలిదారా
తెలిదండి
మనకి చీరలు గన అంటే అదేందో కంచిపట్టు చీరలు ఏమో చీరలో అంటారు కదా ఆ అట్ల సిల్క్ సారీస్
ఆ వాటిలకి వాడతారా అది
అంటే వాటికి వాడము అది ఆక్ అనేది ఉండదండి దాన్ని మేము రే ఆ క్యాట్ర పిల్ల అవి రేషమ్ ఆకు అంటాము అవి క్యాటర్ పిల్లర్స్ అంటారు కద ఆ పురుగుల్లో చిన్నవి అవేంటో గుడ్లు మాద్రి ఉంటాయండి అవన్నీ తెచ్చి అది వస్తాయి పదహైదు రోజులకు అట్ల పిల్లలు లేపుతాయి తర్వాత ఈ ఒక నెలకో నా ఏ నలభై ఐదు రోజుల కట్ల మళ్ళీ మాగుతాయి అంటే బా వైట్ గ ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అయితాయి ఆ కలర్ చేంజ్ అయిన ఇవన్నీ మనం ఏరి అవి ఉంటాయండి కట్టేలతో కట్టింటారు చందర ఇంకులో ఏంటో అంటారు మా సైడ్ అంటే ఆ కట్ట పురుగులు
ఉహు
వేసి అవంతా గూడే అల్లింటాయి అవి ఆ గూలన్ని వచ్చి అట్లా దానికోసం మావి పెట్టు ఉంటారండి ముందు చాలా పెడతాంట రండి మా ఊర్లో అంత ప్రతి ఒక్కరు రేషం రేషం అంటండ్రి ఇప్పుడు ఇప్పుడు రేటు తగ్గి చేసినారు చాలా తక్కువ అనేసి ఇప్పుడు ఒక్కరుగున లేరండి అందరు ఇంకా ఆవులకి అట్లా కోసుకుని వేస్తన్నారు ఆ ఆకంతా అప్పుడు ప్రతి ఒక్కరు అసలుకి వేరే పంటే పెట్టకపోయారండి ఎప్పుడు అది కొబడి అదైతే తొందరగా అయిపోతది కదా తొందరగా వస్తది అనేసి ఎప్పుడు అదే పెట్టుకునే వాళ్ళు అందరూ ఆవులు కూడా మ్యాత అయితాం
ఇప్పుడు అది సంవత్సరానికి ఎన్ని సార్లు పెడతారండి మీరు
ఆల్మోస్ట్ అంటే రెండు నెల్లుకు ఒకసారి అయినా పెట్టుకోవచ్చు అది పంట ఏం పెట్టే పనిలేదండి ఒసారి పెడతాం మనము పుల్లలు అవి పుల్లలుట్ ఉంటయి అట్లా పుల్లలు పెట్టేస్తాము అవి పెట్టినంక స్టా కొంచెం లేట్ గా వస్తది మళ్ళీ ఆఫ్ అనేది నెలకి కింద దేకి వస్తానే ఉంటదండి ఆకది
ఉహు
కస్తమా ఆకు వస్తది మళ్ళీ మళ్ళీ పెట్టే పని ఉండదు దన్ని ఊరిక మనం గడ్డి పీక్కుంటు ఉండేదంతె గడ్డి బిక్కోని నిలు కట్టుకునేది
మీ సైడ్ బాగా చేస్తారటన అయితే మీ సైడ్ బాగ మంచి బట్టలు దొరుకుతాయి కదా అంటే మీరే అన్ని తాడులు అన్ని చేస్తా
తాడులు అట్లాటీవీ దొరుకుతాయండి ఇంకా ఎక్కువ టమోటా కూరగాయలు అన్ని పెడతారండి వంకాయ ఆ మిర ఆ మిరప చెట్లు కొంతమంది బీర చెట్లు ట్లు ఆ రాగి మొక్కజొన్న అట్లాంటివన్నీ పెడుతుంటారు మాకల్లా
అంటే మీకు ఆ కూరగాయల అన్నీ కూడా రైతులు తక్కువ తటే వస్తాయి
ఆ తక్కువ ఎండాకాలమే కొంచం కొంచెము రేట్ ఎక్కువ ఉండయంండి ఎందుకంటే ఎండాకాలం ఎవరు పెట్టరు నీళ్ళు ఉండవు అనేసి ఈ వర్షాకాలం అయితే ఇప్పుడు వర్షాకాలం అయితే చాలా మంది అసలుకి కొనరండి పల్లెల్లో మా కల్లా అయితే అందరుూ ఇంకా ఊ ఎవర ఊరు పెట్టింటారు కదా ఇతే చుట్టుపక్క వాళ్ళు అయితే మన ఇంట్ల పక్కనవాళ్లు అయితే ఇచ్చేస్తారు ఇంకా అవే తీసుకొని అంటారా చాలా తక్కువ మకాల కూరగాయల రేటు అనేది
ఓహో మీరి ఇలా అయితే బాగా మా సైడ్ అంటే అంత కూరగాయలు ఏం పెట్టరండి అంటే ఒక రకంగా దొరికేవి బెండకాయలు దొండకాయలు వంకాయలు టమోటా పచ్చిమిర్చి ఇట్లాంటివే పెడతారు క్యాబేజీ క్యాలీఫ్లవర్లు అట్లాంటివి దొరకటం క్యారెట్లు బీట్రూట్లు ఇవి బెటర్ గాని ఇంకా చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి పెడతా ఉంటాయి ఉంటారు కాకరకాయలు బీరకాయలు సరే అండి ఓకే అండి అ